హలో హలో ఆ నమస్కారం అండి
ఉ
వినిపిస్తుందా మాటలు
ఆ బాగానె వినిపిస్తుందండి
తిన్నారా
తిన్నామండి
ఏమి దిన్నారండి
మురుగులు తిన్నామండి
ఈ టైమ్ లో బురుగులు తింటే ఎట్లా అండి మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తాయి కదా
అంటే ఇప్పుడు కాదండి తిని మేము ఎనిమిది ఏ ఎనిమిదిన్నరకే తిన్నాము
అవునా తిన్నాక వాకింగ్ చేసారా అండి
తిన్నాక నా పని నాకు వాకింగ్ సరిపోతుందండి
ఆహా అంటే ఏం పని చేస్తారండి
నేను మిషన్ గుడతానండి
ఆహా నేర్పిస్తారా అండి మీరు మిషన్
పెళ్లిి కాకముందు నేర్పించనాడా పది మందికి ఇక్కడ ఏమి నేర్పించలేదండి
ఏమండి
ఇంట్లో అంతామా బ మా వాళ్ళ అంతా మేము మా మ మేమే దండిగా మంది ఉన్నామండి ఇంట్లో ఇంకా అట్లాని నేను ఏమ అట్లా నేర్పిించేది ఏం పెట్టుకోలేదండి ఇంగా
అంటే మీరు ముందు పది మందికి నేర్పిించ నారు కద అప్పుడు పదిమ పది మషన్లు ఉంన్నాయండి మీకు
అట్లేదండి ఒక మిషనికే మన్ మనిషికి గంట సేపు అట్లా పది మంది ఒకటే స రారు ఒక నలుగురు అయిదు మంది వస్తారు ఒక్కసారి కటింగ్ చేస్ కుంటుంటే ఒకరికి హిమ్మింగ్ చూపిస్తా ఉక్సులు దారాలు నేర్పిస్తా ఒకరి మిషన్ మీద కూర్చుంటారు అట్లా ఒకరి తర్వాత ఒకరు మ ఉదయం బ్యాచ్ ఒకరు మధ్యాహ్నం బ్యాచ్ అట్లా
ఎంత తీసుకుంటునిన్న
అప్పుడు మేము నెలకి యాభై రూపాయలు తీసుకుంటన్నామ్ ఇరవై ఐదు ఏళ్ళ క్రితమండి
ఇప్పుడు పదివేలు ఇచ్చినా కూడా నేర్పియట్లేదండి
ఉం అప్పుడు ఆ డప్పుల అ యాభై ఎక్కువ నెలకు ఇప్పుడు
అంటే మనిషికి యాబైనా ఎలా అండి
ఆ మనిషికి నెలకు యాభై రూపాయలు
పది మంది యాభై అంటే ఎంత అవుతుందండి ఐదు వందల అయి
ఆ ఐదు వందలయితుంద
అప్పట్లో మీకు బాగా ఐదు వందలకి ఏమేమ్ వస్తాయండి
ఐదు వందలకి ఏమండి అప్పుడు తులం బంగారె ఐదు వేల ఐదు వందలె నా పెళ్ళికి ఐదు వేల ఐదు వందల్
ఆహా
ఉం పద అప్పుడు పది గ్రాములు గుడా నేను నేను పదో తరగతి చదివిన తర్వాత ఇంటర్ కు పోదాం అనుకుం అంటే మా ఊర్లో కొంచము గలాటలుగా ఉంటాయి అందుకు పంపించాలంటే మా నాన్న వద్దులే ఎంత గలాటలుగా ఉం టాయి నాకు నా ఫ్రెండ్స్ ఎవరు తోడులేరు చదువుకున్నారు వాళ్ళు ప్రైవేట్ ట్గా పోయినారు మేమంత కట్టేంత డబ్బులు లేక మా నాన్న గవర్నమెంట్ దాంట్లోనే చేర్పించారు ఇంటరు కూడా ఒక్క రోజు వెళ్ళను కొంచెం దూరంగా ఉంటే ఇంకా మానుకొని టైపు నేర్చుకున్నానండి
ఏం నేర్చుకున్నారండి
టైప్ టైపు
టైపా టైప ఏందండి
టైప్ అంటే అది అక్షరాలు ఇట్లా కొట్టేదండి టైపు అది కూడా అంతే ఒక త్రీ డేస్ వెళ్ళాను మూడు రోలు వెళ్ళాను ఇంక కొంతమంది ఏమన్నారు ఏం చేస్తావు ఆ టైప్ ఒక్కటి నేర్చుకొని లోయర్ హైయ్యర్ అవ అన్న అవన్నీ ఏడ నేర్చుకుంటావు ఊరికే నేర్చుకొని వేస్ట్ కదా దాని బదులు మిషన్ నేర్చు కుంటే ఇంట్లో కూర్చొని జాకెట్లన్న కుట్టుకోవచ్చు కదా అని అన్నారని ఆ మూడు రోలు టైపుకి వెళ్ళానండి ఇంకా మానుకోడ వేసుకొని ఇంకా మిషన్ కుడత కూర్చున్నానండి
మూడు రోజుల్లో కొద్దిగన నేర్చుకున్నారండి మీరు టైపింగు
ఆ అంటే ఒక త్రీ పేపర్ మూడు పేపర్లు అట్లా రోజు ఒక పేపర్ కొట్టించారండి కొంచెం అట్లా పేపర్ ఫస్ట్ రోజు కొంచెం నాకు అట్లా ఏది నొక్కాలా ఏదని ఏ చేతులతో కొంచెం వణుకుతా ఉన్నాయి చేయనిలేకపోయినాను రెండో రోజు కొంచెం బా పర్వాలేదు మూడో రోజు బాగా ఒక పేపర్ అం త టైప్ చేసినాను
అంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయ బట్టన్లు
ఆ అట్లా అండి ఫస్ట్ కదా కొంచెం అలవాటులేదు కాబట్ టి ఉమ్ ఆ డబ్బులికే అండి
మరి మీరు మూడు రోలు పోయిన తర్వాత డబ్బులు కట్టింటారు కదా
అంటే వాళ్ళు తెలిసిన తర్వా తెలిసిన వాళ్ళు సరలే చు నీదాన అనే కాడుదులెండి అన్నారు అందుకేప్పుడు డబ్ బులేమి కట్టలేదు నేను పోయిందే మూడు రోలు కాబట్టి ఏం తీసుకోలేదు వద్దులేన్నారు అది కూడా లెండి నెలకి యాభై రూపాయలు అప్పుడు
ఒయ్యమ్మా యాభై రూపాయలా అండి
అంతేడి మేం అన్నిటికీ టే ఇంకా పెట్టాలంటే డబ్బులు స్థోమత లేదు కాబట్టి
హ
మా నాన్న వాళ్లు బిదవాళ్ళు ఏమి లేదు
ఆ
ఉమ్ ఇంట్లో ఇడ్లీలు అమ్ముతున్నారు
ఆ
అప్పుడు ఇప్పుడు మాదిరి కొనుక్కొని తినాలని లేదండి ఇంట్లో ఒక చేసుకుంటే అందరు తినొచ్చు కదా అని ది బయటికిపో బయటతిండిఇవ్వల్ తక్కువ తినడం
ఆహా
ఇప్పుడు బీజాలు బర్గర్లు గోబీలు పానీపూరీలు మష్రూమ్స్ అన్ని రకాలు తినాలని అవి తిని ఆరోగ్యం చెడి పోతుంది అప్పుడు వాళ్ళు ఎంత బాగున్నారండి చూడసలకి నా కట్ల అలవాటు ఏ ఏవి లేవండి
మరీ మీకు ఆరోగ్యం అంతా బాగుందా అండి ఏం లేకుండా
ఆ బాగుందండి
ఆహా
ఆ పాపకు ఇరవై ఏళ్ళయినా నాలో ఒక భాగం కూడా పని చేేయలేదండి ఏ చేసినా ఎప్పుడు నోప్పి నొప్పి నొప్పి అని అంటుంది ఇవన్నీ తిని తిని తినద్దమ్మా అని చెప్పతే కూడా వినదు తినద దాన్న నేట్ వి తీనాళంట బయటిక పది నిమిషాలు అంత అట్లా ఉంటే ఎట్లా అండి ఇరవై ఏళ్లకే ఇంత ముసలోళ్ళ మాత్రమెత్తబడిపోతే రేపు ఆఫీస్ కెళ్ళినప్పుడు ఏం జాబులు చేస్తారు వీళ్ళు బయటికి పది నిమిషాల అట్ట వెళ్ళస్తా ఇగ తలనొప్పి తలనొప్పి అని పడు కుంటుంది అ వండి అ ంచాలంటే స్కూటీ కావాలంటుంది ఏం పిల్లలండి ఇప్పుడు పిల్లల తల్లి అసలకి మేమైతే మేము మా ఇంట్లో కుళాయిలు అప్పుడు బోరింగ్ కొట్టి కొట్టుకొని నీళ్ళు తేవాలా
మీకప్పుడు మోటార్ లేదా అండి
మోటార్ ఏమి లేదండి కొలాయ్ బోరింగ్ మోటర్ బోరింగ్ కొచ్చి కొట్టుకొని తెస్తాం బా ళ్లు చేదుకోని వస్తంటే
ఓయ్మ్మా అంత కష్టపడు
ఆ మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు కొళాయిలు గవర్నమెంట్ కొళాయిలు వేయించినారు
ఇంటికె వస్తునున్నాయా
మన ఇంటికి కా మెయిన్ లో అంటే దానికి కూడా డబ్బులు కట్టాలా నెలకింత పన్ను నీటి పన్ను అట్ల కొంతమంది వేయించుకున్నారు మేము వాళ్ళ దగ్గర పోయి పట్టుకొని వస్తుంటిమి రోజు యాబై బిందె
ఓ యమ్మ యాభై బిందెలా అండి ఇప్పుడు ఒక బిందె మోసకే జనాలు అల్లాడ్
అదే అండి అదే పాత గట్టితనము ఎట్లున్నది మేము ఇంత యాక్
మీరప్పుడు బాగా అన్నిీ మంచి మంచి ఆహారం స్వీకరించే వాళ్ళు
ఉం ఏమ జొన్నాలమామ ఆ జొన్న సంగటి కొర్రన్నము జొన్న సంకటి కుడుములు
కుడుములంటే ఏంటివండి
ఏంటి జొన్న కొడుములని జొన్నలు పిండిగా పట్టించకుండా కొంచెం బరక బరకగా బట్టియాల జొన్నలు కొన్ని కంది వెళ్ళు రెండు మిక్సింగ్ చేసి మిషన్కు పట్టించుకోనీ నుక్ నూకగా దాన్ని కొన్ని వాటర్ వేసి ఎర్రగడ్డలు కొంచెం ఇట్లా పచ్చి మిరపకాయలు జీలకర్ర అట్లా కలిపేసి దాంట్లో ముద్దలు ఇడ్లీలాగా పెట్ కట్టుకోవచ్చు లేకుంటే ఇట్లా పిడిసెలని పిడిసెల్లాగా కట్టచ్చు కట్టి ఆవిరి మీద ఉడకబెట్టొచ్చు లేదంటే ఇడ్లీ పాత్ర ఉంటది కదా
మీరు ఎప్పుడు చేయలేదండి అలాంటివి
మేము పెళ్లిగాకముందు మా అమ్మ ఎక్కువ చేస్తున్నాదండి ఈడ పిల్లలు తినరు అసలికి ఎవరు తినరు
అంటే దాంతో కర్రీ ఏమి తింటారండి
నానికి కరీ ఎర ప్రకారమే తీయగ చేసుకొని కొంచెము బాగుంటుంది
తీయగనా
అంటే కొంచెం బెల్లం వట్టిమిరపకాయలు ఉప్పు ఆ దీనికి మా కొబ్బెరా అవన్ని వేసి అది టేస్ట్ బాగుండదు ఉల్లి కారము అన్ కొబ్బరి ఖారం అందదిని ఉల్లి ఖారం
ఇప్పుడు చెయ్యండి చూస్తాము
చూస్తామండి మా పాపని అడిగి తింటానంటే చేస్తా నేను నాకు చేసే ఒపిక కానీ తినే ఓపిక ఉండాలి కదా పిల్లలల్లో
రండి
హ్మ్ బాగా ఒళ్లుకు బాగుంటుందండి అవి కాల్షియం
మీరు అలాంటివి చెయరే అండి ఎప్పుడు చూసిన ఉప్మా బొరుగులు అటుకులు ఏం చాలి ఏం చాలని మా తలకాయలు టారు తప్ప ఇవన్నీ వస్తాయి కదా మీకు అన్ని చేయ్యనీకి ఏమండి మీకైనా
మీకెట్ల తెలుసు అండి మేము బొరుగులు ఉప్మాలు అయన్ని చేస్తారని
చెప్పారు కద అండి
అంటే తినడమే ఇంకా పిల్లలు తినాలంటారు ఇంగ ఏం చేయాలండి పొంగలి చేస్తారని మూడు నెలలైంది పొంగలి పొంగలి చేస్తా అంటే పొంగలి వద్దు పొంగలి వద్దు పొంగలి వద్దు అంటుంది డి ఏం చెయాలండి ఆ ఈసారి కుడుముల్ చేస్తాను తిన తినకుంటే పాపకు నొ పెట్టు
అలాగే చెయ్యండి సరే అండి మీ విలువైన సమయాన్ని గడిపినందుకు ధన్యవాదముల అండి
కాదనండి
ఆ మళ్ళీ కలుస్తాము అండి ఉంటానండి
అండీ
ఆహా శుభరాత్రి అండి
సేమ్ టు ఏండి
బాయ్ అండి
బాయ్